హలో హలో
సార్ చెప్పండి చెప్పండి సార్
ఏం లేదు సార్ చెప్పండి మీరే
బావున్నాం సార్
ఆ బాగునానండి
ఉ తిన్నారా
ఆ అయిపోయిందండి
ఆ ఏం తిన్నారు
నార్మల్ రైసే
ఆహ
ఫాదర్
ఏ సార్ హలో కు హలో హలో హలో
హలో
సార్ మీ మా వాయిస్ ఇనపట్లేదు సార్
హలో
ఆసార్
ఆ ఇనబడుతుందా మీకు
యా ఇప్పుడు ఇనపడుతుందండి
ఇదండి సిగ్నల్ ఉండవు సరిగ్గా ఈ టైమ్ అయి తొమ్మిది దాడితే
ఊహు
ఏటో మరి జియోలో అందరు ఆపేత్తర్ కాల ఈ టైం
ఏద్ సార్
సిగ్నల్ ఉండవు ఈ టైం అయేసరికి ఎందుకో గానే
ఊ ఏం సార్ అక్కడ వై ఆ ఎక్కడ ఉంటారు సార్ మీరు
వైజాగ్ అండి వైజాగ్ లో సరిగ సిగ్నల్ రావు
అది అవ సిటీ కదండి సార్
సిటీయే అండి కొన్ని ఏరియాలకి నెట్వర్క్ సరిగ్గ రాదు ఎంత సిటీ అయినా కొద్దిసార్లు ఇబ్బంది పడతావ్
ఆహా
ఫోన్లు ఏవి తీసుకుంటే మంచివండి
వివోలో వివోలో కానీ ఒప్పోలో కానీ తీసుకుంటే బావుంటది సార్
వివోలో గానీ ఒప్పోలో ఆ
ఊ
ఏర్ బ్యాటరీ అయితే బాగుంటది మనకి ఎక్కువ ఛార్జింగ్ కాస్తది
ఆ ఒప్పో బాగా కాస్తది సార్
ఒప్పో నా
ఊ నేను ఊ నేనైతే ఒక ఐదు సంవత్సరం నుండి ఓడుతున్నాన్ సార్ ఒప్పో బ్రాండెడ్ కంపెనీ
ఆహా బాగా పని చేస్తుంద
ఆ బాగా పని చేస్తుంది సార్ ఛార్జింగ్ పికపూ నెక్స్ట్ నీకే ఛార్జింగ్ కాయిరం
అన్ని బానే ఉన్నాయ్ అంటారు
ఊ ఊ
ఎంత బ్యాటరీ కెపాసిటీ తీసుకుంటే ఒక రోజల్లా రెండు రోజులు కాస్తది
అంటే బ్యాటరీ పిక పికప్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఉంటది కదా సార్
ఊ ఉహూ అవును
ఊ అది తీసుకుంటే బాగా కాస్తది ఎందుకంటే మనం యూట్యూబ్ ఎక్కువ ఆన్ చేస్తాం కద్ సార్
ఆ ఎక్కువ చూస్తాం యూట్యూబు
ఊ యూట్యూబు ఫేస్బుక్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్
ఊమ్ మరి కొన్నే ఫోన్లు చార్జింగ్ కాయవు ఎందుకంటారు
అది లోకల్ బ్రాండ్ సార్ అది
లోకల్ బ్రాండ్ అయితే ఛార్జింగ్ కాయ అంటరు
ఉ ఊ
మరి ఇప్పుడు మా ఫ్రెండ కొత్త బ్రాండెడ్ సెల్లె వాడుతున్నాడు కొని సంవత్సరం అయ్యింది ఇప్పుడు ఛార్జింగ్ కాయట్లేదు ఎందుకు అంటారు
అది అంటే దాని గురించి కొద్దిగ ఆఫ్ చేసి పెట్టాలండి ఎందుకంటే నైట్ టైం చార్జింగ్ పెట్టేస్తాం
ఆ నేను కూడ చాలా సార్లు పెట్టేసేవాడిని చార్జింగ్
ఉ అంటే కొద్ది రోజులు అయి పోయిన తర్వాత ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిన్ తర్వాత ఏమంటే ఛార్జింగ్ కాయదు అనమాట అలా పెట్టిన వల్ల
ఆ ఓకే అది నైట్ పోట్ ఛార్జింగ్ పెట్టకూడదు అంటారు
ఆ పెట్టకు మనం నైట్ నిద్రపోతాం
ఆ అవునండి
అది ఒక గంట రెండు గంటలు అయ్యేసరికి ఫుల్ అయిపోద్ది
ఆ మనం పట్టించుకోము
మనం పట్టించుకోం మనం పట్టించుకునేవి ఉంటే అవి ఓవర్ వి టివల్ లో నీకు బ్యాటరీ అవకాశాలు తగ్గిపోయి ఉంటాయి
ఒక్కసారి అవ్వదు కదా డైలీ పెట్టడం వల్ల జరుగుతదా
ఆ డైరీ పెట్టడం జరుగుతుంది అంటే ఆ ఒకటి రెండు రోజులకి కామ్ పర్లేదు నీకుడై పెట్టిస్ తే అది హీట్ తట్టుకోవచ్చు సార్ రోజూ మీరు నైట్ ఎక్కువ అన్నం తినిస్తే ఇంకా కా తినెస్తే ఇంకా తినిస్తే ఎలా ఉంటది దానికి కూడ కొద్దిగ రస్ట్ ఇవ్వాలి సార్
హు అదేలే కరక్ట్టె
హు
అప్ పో బ్రాండ్ బాగుంటది అంటారు
ఆ అప్ప బాండ్ బ్రాండ్ బాగుంటది సార్
మరి ర్యామ్ ఎలాగ ఉంటారు ర్యాము ఏదో స్టోరేజ్ అంటరు కదా
హు
అదేటండి అవే
అది వన్ ట్వంటీ జీబి అండి
ఆ దేనికి ఉపయోగపడుతది
అది దేనికో ఉపయోగపడుతుంది అండి మీ ఫోటోలకి వీడియోస్ కి సినిమాలు ఏమైన డౌన్లోడ్ చేసుకోవడానికి
ఉ చూసుకోవచ్చ
ఆ చూసుకోవచ్చు
ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఫోన్ కొని
నేన ఆ త్రీ ఇయర్స్ అయిపోయిందండి
నేను ఫోన్ చూస్తాను అంటే అందుకనే మంచి బ్రాండ్ ఏదని అడిగినా
నేనైతోవా ఒక ఫి ద్గా టెన్ ఇయర్స్ నుండి ఉప్పో తీసుకుంటానండి
ఇప్పుడు కొత్త ఫోన్ కొంటే
ఏదండి
కంపెనీ తరపు నుంచి ఏమైనా ఫోన్లు ఫ్రీ ఇస్తారా కొత్త ఫోన్ కొంటే
కొత్త ఫోన్ కొంటే నా ఫ్రీ యా అది య అద్ జరగని కదండీ కంపినీవి
అది కొంతమంది ఇయర్ బర్డ్స్ గానీ అవన్నీ ఫ్రీ ఇస్తారు కదా అందుకే అంటన్నా
ఆ విస్తా రండి ఎయిర్ బర్డ్స్ అవిస్తారండి
అహా అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంతర్ ఫోన్ తోన
అ అంటే మొబైలు కంపెనీకి ఆళ్ళకి ఇంప్రూవ్మెంట్ అవ్వాలండి
అ హవును వాళ్ళకి సేల్
ఆ సేల్ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే వాళ్ళగ్గూడా కొద్దిగా అంటే మా మనగ్గూడా కొద్దిగాఆ ఎయిర్పాట్స్ ఒస్తున్నయ ఫోన్ తీసుకోచ్చు అ బయట్ కుంటె ఓ రెండు వేలు పదిహేనోందలు ఓ వెయ్యి రూపాయలు
ఈది వైర్డ్ బెస్టా వైర్లెస్ బెస్టా ఇయర్ ఫోన్సు
వైటెస్ బెస్టండి
వైర్లెస్సా అ
ఊమ్
కొన్ని ఫోన్స్ తొ స్మార్ట్ వాచ్లు గూడ్ ఇత్తరు కదా అవే బ్రాండ్ కిస్తరు
అవి కొద్దిగా ఒక సెవెంటీ థౌజండు ఎ ఎయిట్ థౌజండ్ దానికిస్తరండి
సెవెంటీ థౌజన్ ఎయిటీ థౌజనూ ఆ ఫోన్లకివా ఓన్లీ స్మార్ట్ వాచ్ ఎనా
ఆ స్మార్ట్ వాచ్
ఇంతేనా
మామ్ముల్ చిన్ చిన్నవి చిన్ చిన్నెట్ వి యా వైర్లెస్ నెక్ బ్యాండ్ ఏవైనా దనికి మళ్ళీ పేమెంట్ చేస్ కోంటాడు
ఈఎంఐ ఇస్తరండి ఈఎంఐ
అ ఈఎంఐ ఇస్తరండి బజాజ్ లోన మీకో కార్డు ఉందండి
బజ్జు బజాజు పడత
ఆ రూపాయి రూపాయన్నర ఇంట్రెస్ట్ పడుద్ది
ఆహా తక్కువండి అయితే వేరేవీ అయితే ఎక్కువ్ తీసుకుంట్రా
అయ్ మార్కెట్లో మినిమం బజాజ్ ఫైనాన్స్ మార్కెట్లున్నాయి
ఉ నెంబర్ వన్ మార్కెట్ అయితే బజాన్ ఫైనన్సా
అవునండి ఆ తేదంటే
ఏదండి
ప్రేవేటుగా అలాగైతే బోలెటున్నాయ్
ఆహా సెకండ్ బ్రాండ్ ఏటున్నాయ్ మార్కెట్ లో
మార్కెట్ లో టీవెస్ ఫైనాన్సు సీరమ్ ఫైనాన్సు
ఉహ్ బజాజ్ ఫైనాన్సు అన్నిట్లా మీద ఫోన్ల మీద కార్ల మీద బండ్ల మీద ఇస్తారా
ఆ ఇస్తారాండి అంటే నీకు ఉమ్
వాళ్ళకి ఏటి యూజ్ ఇవ్వడం వల్ల
వాళ్ళకి ఏటంటే ఇప్పుడు మనం కంపెనీ పెట్టామండి ఒక కంపెనీ
ఆ
ఒక కంపెనీ ఎలా డెవలప్ చేయాలో వాళ్ళు చెప్తారండి నీకు తెలియకుండా నీకు బజాజ్ కార్డ్ ఉంది అనుకో నువ్వు ఎవరో తెలియదు నీ ఊ నీ ఊరు గాని నీ అడ్రస్ గాని నీ ఏ జిల్లా గాని నీకు తెలీదు
ఉం
మీరు ఆ పర్సన్ని మీకు తెలియదు
ఉం ఆవు
ఏటి మనం అప్లై చేస్తాం బజాజ్ ఆ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ బుక్కు అప్లై చేస్తారు
ఆ దానికి ప్రొసీజర్ ఉంటదా
ఆ ప్రొసీజర్ ఉంటది
అది ఎవరు చేస్తారు బ్యాంకోళ్ళు చేస్తారా లేకపోతే ఎవరైనా వచ్చి చేస్తారా
ఆ బ్యాంక్ కోళ్ళు చేస్తారు తర్వాత వీళ్ళు బజాజ్ కూడా లింకప్ ఐ వుంటది ఆళ్ళ ఆళ్ళకి
ఓ కాంట్రాక్ట్ లో అని ఒప్పుకుంటారు అయితే
ఆ
ఏ షోరూమ్ బావుంటదండి ఫోన్లు తీసుకోడానికి
ఏ షోరూమ్ అయినా హా మీకు అదే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత బిక్సీ ఉంటంది ల్యాంస్ట్యి ఐ ఇవే పేర్లు ఉంటాయి కదా సార్
ఉం ఉంటాయి
ఉం
బిగ్ సి అంటే అన్నీ ఉంటాయా
ఆ అన్నీ ఉంటాయి సార్
ఉమ్ ఎలెక్ట్రాన్నిక్ వస్తు
ఆ ఎలక్ట్రానిక్స్ వస్తువు అన్ని ఉంటాయి ఏసి కూలర్ నెక్స్ట్ వివో సెల్ పాయింట్
ఉమ్
మా నచ్చిన మోడల్ పెడతారు అండీ నేను ఉం
అదే జనాలు ఎక్కువ వస్తారా వాట్లుకి
ఆ వస్తారండి ఎందుకండి బిక్సీ వాడు అంటే ఆ పండుగ టైమ్ లా ఆఫర్లు ఆఫర్లనే పెడతాడు
ఓకే
అంటే ఒక బ్రాండ్ పెట్టామంటే ఆ బ్రాండ్ పేరు నిలబెడిపోవాలని ఆడు కొద్దిగా ఆఫర్లు పెడతాడు వాళ్ళ సొంత డబ్బులు పోయిన సరే అంటే కంపెనీ వాడు ప్రొవైడ్ చేస్తాడు
ఉం
అంటే మా మార్కెట్లో మంచి ఫీరియాలని అప్రూవల్ చేస్తారు
ఓ మార్కెటింగ్ టైప్ ఆ అంతా
ఊ
ఏ సార్
ఒప్పో ధ బెస్ట్ ఫోన్ అంటార?
అవునండి నేనే టెన్ ఎయిట్ నుండి ఉడుత్తనండి
ఫోన్
వివో
ఇవడ్ చాల ఉండ
వివో నార్మల్గా ఉంటుంది అది ఒక్కోసారి అయిపోద్ది ఒక్కో తిరిగి ఆ మూడు సంవత్సరం ఓడింది తరత ఆగిపోద్ది హు అంది
హలో